హలో
చెప్పండి స్
ఆ మేడం గారు, బాగున్నారు కదా?
బాన్నాం సార్, మీరెలా ఉన్నారు?
బాగానే ఉన్నాను.
ఏం చేస్తున్నారు? భోజనం జేశారా సార్?
ఆ చేయలేదు మేడం ఇంకా చేయలేదు చేస్తాను. అయితే ఇప్పుడు ఆ ఎగ్జామ్ టైమ్ కదా మేడం మీకు?
లేదు సార్ క్లాసెస్ ఐతున్నాయి సార్. ఎగ్జామ్స్ అయిపోయినాయి.
ఆహా! మీరు ఫైన్లీయరా?
ఇప్పుడు థర్డ్ ఇయర్ సర్.
థర్డ్ ఇయర్ అంటే మీకు గూడా అంటే మీరు గూడా అదే ఫోర్ ఇయర్స్ కోర్స్ చేస్తున్నారా? అంటే మామూలుగా ఇక్కడ అ అం మన ఏరియాలో ఉన్న ఒక కోర్స్ కాదా మీది కూడా ఒక ప్రొఫెషనల్ కోర్సా?
ఫార్మసీ సార్ నాది బి ఫార్మసీ, థర్డ్ ఇయర్ ఇపుడు.
హా ఇద్దరు చేస్తున్నారు కదా అలా? బి ఫార్మసీ
ఉన్నారు సార్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక మా సొంతూరు నుండి ఒక నలుగురు.
ఓకే మేడం ఓకే ఎట్లా నడుస్తుంది మరి క్లాసెస్? బాగానే ఉన్నాయా? ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఎందుకు వచ్చాను ఈ కో అనిపిస్తుందా బాగానే ఉంది అనిపిస్తుందా?
లేదు సార్ బానే ఉంది. ఇప్పుడు మొత్తం మెడిసిన్ గురించే ఉంటుంది కద సార్.
అవున్ ఫ్యూచర్ లో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. ఈ కరోనా టైం నుంచి వాళ్ళకి ఎక్కువ విలువ పెరిగింది జిల్లా జిల్లాకి ఆ ఒకా ఇది బోధన ఆస్పత్రి శాంక్షన్ కూడా అయింది కదా? సో వాళ్ళక అందరు ఒక ఏది మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు కావాలి ఉద్యోగాల ఉద్యోగాల కల్పన కూడా, ఆ రంగంలో ఎక్కువ ఉన్నాయి.
అవును సార్ ఫార్మసీకి ఎక్కువ ఉన్నది ఇప్పుడు ప్రాధాన్యత
అవును
అవున్ సర్
అయితే మేడం ఈరోజు మనము సినిమా గురించి మాట్లాడుకుందాం మేడం నాకు ఎక్కువ తెలియదు కాకపోతే సరదాగా మీకు తెలిసింది మీరు చెప్పండి నాకు తెలిసింది నేను చెప్తాను ఏం లేదు ఈ ఈ మధ్యన ఒక రెండు మూడు నెల్లు గాని లేకపోంటే ఇటీవల గా మొతానికి తెలిసిన ఆ లేదా విడుదలైన సినిమాల గురించి సినిమాల పేర్లు జెప్తారా
ఉమ్ నేను గూడ ఎక్కువగా జూడన్ సార్ నేను ఉం రాజసబ్ జూసాన్ సార్ ప్రభాస్ది
ఆ ఇంకా ఏవేవి ఉన్నాయి పేర్లు చెప్పండి ముందుగా ఫలానా ఫలానాని చూడకపోయినా పర్వాలేదు మీకు తెలిసిన సినిమాల పేరు చెప్పండి అందులో చూసింది రాజాసాబ్ ఓకే
ఇటు టూ త్వోథౌసండ్ ట్వంటీ సక్స్ లోన సార్
ఆ ట్వంటీ ఫైవ్ అనుకోండి
టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో దురేందర్ అన్ ఒక మూవీ వచ్చింది సార్ సరే అది హిందీ డబ్బింగ్ మూవి
ఆహా తెలుగులోకి వచ్చిందా
అవును సార్ అదొకటి రాజషాబ్ ఒకటి
హ్మ్మ్ ఓకే నేను సినిమాలు చూడను కాకపోతే కొన్ని నాకు తెలిసినవి చెప్తాను రాజా సబ్ దురంధర్ ఆ తర్వాత శివశంకర్ వరప్రసాద్ ఆ తర్వాత భరత మహాశైవులకు విజ్ఞప్తి ఆ అవును ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి తర్వాత దండోర తర్వాత రాజు వెడ్స్ రాంబాయి ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి ఈ మధ్య నేను చూశాను అంటే అవి ఎప్పుడు విడుదలైనయో ఏ సంవత్సరమయో నాకు తెలియదు మా బాబు ఇట్లా డౌన్లోడ్ చేస్తే చూద్దామని చూస్తే ఆ బాగానే ఉన్నాయి ఆ సినిమాలు అందులో నాకు నచ్చిన సినిమా ఏంటంటే ఆ రెండున్నాయి అవి పల్లెటూరు వాతావరణం లింక్ చేసుకొని తీసారు రాజు వెడ్స్ రాంబాయి అండ్ ఆ దాండోరా హీరోలు తెలియదు అది ఏమి తెలిదు కాని అ సినిమా కాన్సెర్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది మీరు ఈ సినిమాలు చూసారా రాజు వెడ్స్ రాంబాయి కానీ ఆ దండోరా కానీ చూశారా
దండోరా చూడలేదు గాని రాజు వెడ్స్ రాంబాయి చూశాను సార్
అవును చూశారు అది మీకు నచ్చిందా
బానే ఉంది సరి ఒకసారి చూడొచ్చు సినిమా
ఒకసారి చూడవచ్చు అంటే అది నాకెందుకు నచ్చింది అని అంటే అది కల్ముషం లేని సినిమా కల్మశలం అంటే హడా విడిగా పెద్ద పెద్ద బిల్డింగ్లు మాస్త బ్యూటిఫుల్ సీనరీస్ చూబిన్చడం షూటింగ్ తీయడం డం ఆ మంచి అంత పెద్ద పెద్ద హీరోలకు తీసినట్టు ఆ అది అని అనిపియలేదు ఒక సత్యమైన పల్లెటూరు వాతావరణంలో తీసిన సినిమా కాబట్టి నేను దాన్ని బాగా ఇష్టపడ్డాడు నాకైతే బాగా నచ్చింది అది
సరే నాకు పల్లెటూరు గురించి ఎక్కువ ఉన్న సినిమా అంటే అది అది సార్ బలగం సినిమా
అవును అది ఈ రెండింటి కంటే బాగుంది ఈ రెండు సినిమాల కంటే బాగుంది అది హార్ట్ టచింగ్ సినిమా బలగం అంటే బలగం అంటే ఎలా ఉండాలి
ఫ్యామిలీ గురించి ఉంది సార్
ఆ అయితే రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా లో ఓ ఒకటి ఏముంటుందంటే లవ్ చేసుకున్న ఆ పిల్లల ఇది ఆ ఆ అబ్బాయి అమ్మాయి ఇలా మధ్య ఉన్న ప్రేమని ఎంత చక్కగా ఎంత స్వచ్ఛంగా చూపించాడనేది ఒకటిదైతే ఆ తండ్రి ఆ వ వా ఉద్యోగం ఉన్న వాడికే నా పా పిల్లని ఇవ్వాలి అని అంటే నా బిడ్డని ఇవ్వాలనే తాపాత్రయం అందులో కనబడుతుంది చివరికి ఏంటిదనింటే నా వల్లనే నా బిడ్డ కాబోయే అల్లున్నీ చంపుకున్నానని పచ్చాతప్ పడడం అనేది జరుగుతుంటది అంటే ద అది మామూలుగా పిల్లల తల్లిదండ్రులకు ఒక ఒక మెసేజ్ లాంటిది అని నేను అనుకున్నా అది ఇటీవల గద్దర్ అవార్డు కూడా ఎంపిక అయింది మీకు తెలుసా ఐడియా ఉందా
తెలియదు సార్ అంత
అంటే ఉత్తమ సినిమాలకి నంది అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు కదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు
అవును సార్
విన్నారా మీరు నంది అవార్డ్స్ ఇస్తారు ఫిలిం యాక్టర్ల గానీ సినిమాస్ గానీ స్టోరీస్ గాని ఇస్తారు కదా మేడం
అవును సార్ ఇయర్ని బట్టి ఇస్తారు
అవును అయితే ఆ నంది ఆ అవార్డు కి పేరు మార్చారు మన తెలంగాణ ప్రభుత్వం గద్దరు అవార్డు అని పేరుతో ఇస్తున్నారనమాట
అవునా సార్
అయితే ఆ రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా దండోరా సినిమా ఈ ఉత్తమ చిత్రాలకు గాను యాక్టర్లకు గాని ఎంపిక అయింది అయితే ఎంపికైన విషయం మీకు తెలుసా వారిదన్న ఇట్ల తెలియ కదా ఓకే ఉగాది నాడు అది ఆ నంది అవార్డులు ప్రతి సంవత్సరం ఉగాది నాడు ఇచ్చినట్టే ఈ సంవత్సరం కూడా ఉగాది పండగ నాడు ఉత్తమ చిత్రాలకు ఉత్తమ నటు నటి నటులకు గద్దర వ వార్డ్స్ ఇస్తారు అయితే ఆ చిత్రాలు ఎంపికైనవి ఏవి రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ ప్రేమ కథా చిత్రం కింద దండోరా ఉత్తమ సందేశాత్మక చిత్రంగా ఎంపికైందన్నమాట
ఉమ్ అవునా సార్ మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం సార్ ఫ్యామిలీ స్టోరీనా ఇట్లా పల్లెటూరు లేకుంటే విలన్ ఇంకా రౌడీ
రౌడీ విలన్ లేదు కాని ఫ్యామిలీ స్టోరీస్ ఇష్టమే ప్లస్ సెంటిమెంటల్ గా తీసినవి ఇంకా ఇష్టం అంటే ఇట్లా అను బందాలతో తీస్తారు కదా
శతమానంబవతి బల్గం సంక్రాంతికి వస్తున్నాం ఇవంతా మంచి ఫ్యామిలీ సినిమాస్ సార్
అవును ఫ్యామిలీ సినిమాస్ అండ్ సెంటిమెంటల్ సినిమాస్ నా కు ఇష్టం అనమాట మీకు మేడం మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టము
మంచి ఇట్లా మోటివేషన్ ఉండాలి సార్ అమ్మాయిల గురించి ఎక్కువ మోటివేషన్ ఎనిమిది వ ఎనిమిది వసంతాలు మూవీ మంచి ఇష్టం సార్ నాకు అది ఉంది సార్ ఎనిమిది వస్ అంతాలు మహానటి ఇట్లా అమ్మాయి స్ట్రాంగ్ గా బోల్డ్ ఇట్లా మోటివేషన్ మూవీస్ బాగా చుత్తా సార్
ట్ సినిమా సిస్టమ్ ఓకే ఏనిమిది వసంతాలనే సినిమా పారసీ మేనా లేకపోతే కత్తదా
వన్ ఇయర్ ఇంకా అయిందో లేదో సార్ అయిందనుకుంటే సార్ వాళ్ళు ఇంకా సార్ మరి సమ్మర్ వస్తుంది కదా సార్ ఇప్పుడు మనకి హలో హలో సార్ వినిపిస్తుంద